ఆ వినిపిస్తుందాండి
వస్తుందండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి కాలేజీ అయిపోయింది ఈ మధ్యలోనే ఇంటికి వచ్చాను నేను
అవునా తిన్నారా ఇప్పుడు మధ్యాహ్నం
తినలేదండి మార్నింగ్ ఏ తిన్నాను
టైమ్ అయితుందిగా టూ అయితుంది రెండ్ అయితుంది
అవునండి కాకపోతే నాకు ఆకలి కాదండి ఎక్కువగా
ఓకే తిన్నా ఇప్పుడే
ఏంకూరండి
మాది టమాటో ఇంకా గుడ్డు ఉడకపెట్టింది
ఏమ్ పెట్టిరు
కోడుగుడ్డు టమాట కర్రీ
అవును మీ హాస్టంలో మీ హాస్టల్లో ఎన్ని ఎన్ని ఐటమ్స్ చేస్తారండి
అది వారానికి టూ రెండు సార్లు చికెన్ పెడతారు బుధవారం ఇంకా ఆదివారం మంగళవారం మున్న శుక్రవారం కోడుగుడ్డు పెడతారు
అవును మా హాస్టల్లో అయితే ఒక్కరోజే నాలుగు రకాల ఐటమ్స్ చేస్తారండి
అవునా వెజ్ నాన్ వెజ్ బెడతారా మరి
ఆ సండే రోజు పెడతారు అంతే
మాకు బుధవారం పెడతారు స ఆదివారం పెడతారు రెండు రోజులు పెడతారు
అవునా నాక్ గుడా మాక్ గుడా ఒక సండే రోజు ఒక్క రోజే ఎగ్ ఆర్ లేకపోతే చికెను రెండిట్లో ఏదో ఒకటి పెడతారు సండే రోజు మాత్రమే
అవ్ మాకట్లా కాదు
ఇంకా ఏం చేస్తున్నారండి
ఏం లేదు పొద్దున నుంచి కాలిగనే ఉన్నాం
పొద్దున్న నుంచి ఖాలిగ ఉన్నార తిన్నారా మరి
తిన్నా తిన్నా ఇప్పుడే తినొచ్చిన
అవును మీరు ఇంటికెళ్ళాక పని చేస్తారా బద్దకంతోనే ఉంటార నాలాగా
చేస్తాం ఎక్కువ ఏం చెయ్యం మమ్మీ వాళ్ళే చేస్తారు
అవును పాపం పిల్లలూ కష్టపడి చదువుకొని చదువుకొని వస్తున్నరని మమ్మీ వాళ్ళు చేస్తారు కానీ నాకు అస్సల్ చేత కాదండి మస్స్తు బద్దకం
అ వంటలొచ్చా మీకు
ఉ
వంటలు వండడం వచ్చా
రాదు భూలు దొడం రాదు ఇల్ళూర్చడం రాదు ఏది రాదండి కనీసం జడ వేసుకోవడం కూడా రాదు
ఏం చేస్తారండి మరే మన మన పని మన కూడా రాపోతే ఇట్లా
మీకు వచ్చ అండి
వచ్చు స
జడేయ్యాలంటే మా ఫ్రెండ్సే వేస్తారు నాకు
ఓకే
ఉ తినడం ఒకటే వచ్చు ఏమి చదు అ తినడం కూడా ఎప్పుడో ఒకసారి బద్ధకంతో అది కూడా ఆకలయితంమయలే అని వదిలేసుకుంటాను
తినాలి టైం కి తినాలి మన పని మనం చేసుకోవాలి
కానీ ఎందుకోనండి నాకలా అస్సలు చేయబుద్ధిగాదు నేను మాదం సంవత్సరం అన్నా మార్దాం ఈ సంవత్సరం అన్నా మారదాం అని అనుకుంటా కాకపోతే ఇంటికి వస్తే మారలే కపోతున్నా
ఇంకా మరి
చెప్ ఆ బానే అంత ఊగాదిలో కనిపియలే
ఎందుకు ఏమైంది మటన్ కర్రీ తెచ్చుకుంటారు పచ్చడి చే చెరువు అద అంత ఉంటందిగా
ఆ చేసుకున్నాంమని చేసుకు కున్నాం కాని గుడికి వెళ్దాం అనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాము లేట్ అయిందని తిన్నాం పచ్చడి వేసుకున్నాం పూజ వేసుకున్నాం, పచ్చడి వేసుకున్నాం, తిన్నాం, పడుకున్నాం అంతే
మళ్ళీ ఎప్పుడు మరి మీ కాలేజ్కి వేల్లడం
మళ్ళీ జూన్
ఉ ఓకే
స
మేం కాలేజీ లోనే ఉన్నాం
అవునా మీకు రా లేదా హల్
లేవు లేవు ఎగ్జామ్స్ కూడా అయిపోలే ఉన్నాయి మాకు తర్వాత వచ్చి నెలలు న్నా మాకు
మేల్లా
ఏప్రిల్
ఏప్రిల్లోన చదువుతున్నార మరి
మిచ్చే ఉంటాయి అవి చదువుకోవాలి
అదే చదువుతున్నారా బాగా అంటున్నా
మ్
దు
ఏమైనా ట్రిప్స్ కి వెళ్ళిలా, ఈ మధ్యలా ఏమైనా టి
ఆ మేము ప వన్ ఇయర్ అవుతున్నట్టుంది ఇక, జూన్ వస్తే వన్ ఇయర్ అవుతుంది తిరుపతికి వెళ్ళాము, మళ్ళీ మేడారం వెళ్ళారా ఏ మొన్న
వెళ్ళలేదు, మా ఇంటి దగ్గర మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదంటా వెళ్ళాం మేము
అవునా మేము కూడా అలానే వెళ్ళాము, కాకపోతే ఈసారి మా మమ్మీ వాళ్ళు వెళ్ళారని నేను హాస్టల్లో ఉన్నాను వెళ్ళలేకపోయాను, నెక్స్ట్ సార్ వెళ్దామని అనుకుంటున్నా, తిరుపతికి అయితే వెళ్ళాము చాన్ సార్లనే
నేన్ గూడ వెళ్లిన మొన్న ఫ బదకమ్ కుడు
అవునా బాగుంటది
అవును బాగుంటది పక్క స్ట్రేట్ కె ఏమైనా త్రీ ట్రిప్స్ వేసిలా స్కూల్లో తీసుకెళ్తారు కదా
ఆహా అలా ఏం లేదు
ఉ
మీరు వెళ్ళార అట్లా
వొయ్య ఉండే వై విశాఖపట్నం వైజాకి
అవునా బాగుంద అక్కడ ఏమేం చేశారు
ఫస్ట్ మా స్కూల్ నుంచి నైట్ టువెల్ పన్నెండు గంటలకు అట్లా బయలుదేరినాం. పొద్దున పొయ్యేసరికి కొవ్వూరు అని గంగా నది ఉంటది కదా అది పుట్టినది. పుట్టినదని కాదు అని ఫ్లో ఉంటది అన్నమాట అది అక్కడ నుంచి కూడా అక్కడ స్నానం చేసి ఈ ద్రాక్షారామం ద్రవళేశ్వరం మార్కే బీచ్ అరకు ఇవందద్ తిరిగిన నాలుగు రోజులు
బాగుందా మరి
బాగుంటది మీరు కూడా వెళ్ళండి. ఎప్పు వీలుంటే మీ స్కూల్లో తీసుకెళ్ళలేదా మరి
ఎప్పుడు వెళ్తే బాగుంటుంది.
ఆ డిసెంబర్ డిసెంబర్ లో వెళ్తే బాగుంటది.
అప్పుడు బాగుంటద కానీ
ఆ అయినా మ్యాథ్స్ అప్పుడే పోతారు కద అన్న అంటే మనకు అప్పుడు ఖాళీగా ఉండేయి. అప్పుడు మేం కూడా టెన్త్ లా సార్వాళ్ళు తీసుకెళ్ళిన్రు.
తెెన్త్లో వెళ్ళార
ఆ
మేమే ఏడికి వెళ్ళలేదండి. అసలు మాస్టల్ వాళ్ళు అసలు ఎటు తీసుకెళ్లరు.
మీరు టెన్త్ కూడా హాస్టలేనా
ఆ లేదు హా హలో
ఆ చెప్పండి ఇంకా
చెప్పాలి
హ
పది రోజులు ఎలా ఎంజాయ్ చేశారు.
బానే ఏసినం అక్ అక్క వాళ్ళ తడువుపోయినా నేను అక్క, బావా వాళ్ళ కొడుకు మా అక్క కొడుకుది మొక్కుందంటే పోయినాం. త్రీ డేస్ పోయినాం. దానికి కూడా
ఉమ్ గుండు చేసారా
అవును
హలో
చెప్పండి నవ్వుతున్నారు ఎందుకు
ఏమి లేదండి. పక్కన మాకు ఒక ఆమె ఉందండి. బాగా జోకులు చేస్తుంది. మా ఇంట్లో ఎప్పటికి నవ్వుతూనే నవ్వుతూనే ఉంటున్నాం. ఉంటామండి. మాకు ఎందుకో చిన్న చిన్న వాటికి కూడా నవ్వుస్తూ ఉంటుంది.
బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు అందుకే నవ్వుస్తది
అవునండి మేము వదిన మరదళ్ళంమండి. ఆహా వదినా ఆడపరుచు వాళ్ళం.
అవునా
హలో నవ్వాలండి. నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిది. నవ్వుతూ ఉండాలని, నవ్వుతూ బతకాలి. హలో
ఆ వింటున్నా అండి
వింటున్నానే మీ ఫ్రెండ్స్తో ఇలానే ఎంజాయ్ చేస్తారా మా లానే మీరు కూడా
మాది కూడా అట్లనే ఉంటది గ్యాంగ్ వచ్చిందంటే అంటే గ్యాంగ్స్ ఉంటాయి కదా
ఇప్పుడు ఎవరు లేరా
ఇప్పుడు అందరు పండగ కానీ ఇంటికెళ్ళళ్ళు ఒకరి ఇద్దరం ఉన్నాం తక్కువ మంది ఉన్నాం
మీరు వెళ్ళే పడుగకి
వెళ్ళలేదు నేను మొన్నటి నుంచి మొన్ననే వచ్చే వచ్చినా అందుకే వెళ్ళలేదు
మరి హాస్టల్లో చేస్తార ఉగాది పచ్చడి
నిన్న సాయంత్రం
తిన్నారా టేస్ట్ బాగుందా
బానే ఉంది గానీ మన ఇంటి దగ్గర అయితే బక్ష బ
భక్షలు చేసుకుంటారా మీరు
ఇంటి దగ్గర చేసిల్ళు మమ్మీ వాళ్ళు కానీ నేను ఇంటికి వెళ్ళాలే కదా
నీకు ప పంపివ్వలేదా
మాది ఇంటి దగ్గర దూరం ఉంటది చనా దూరం ఉంటది పంపియరాదు ఇల్లు హాస్టల్ దూరం దూరం ఉంటది కదా చాలా దూరం ఉంటది
ఇప్పుడు పార్సల్లు అన్నీ పంపిస్తున్నారుగా ఆర్డర్లో
లేదు ఇక అవన్నీ
అవును మీకు ఏ దేవుడు అంటే ఇష్ట మండి
అందరు ఇష్టమే మాది మళ్ళ దేవుడు ఉంటాడు
అవునా మా అమ్మ వాళ్ళకి కూడా ఉన్నారు మల్లనా దేవుడు మాకు కూడా
మాదే హలో
ఆ
మా వదిన అండి మా అమ్మ వాళ్ళకి కూడా ఉందంటే నీకు పెళ్ళనా మా అత్తగారి ఇంటి కి పోయినా మా అమ్మ అంటు నవ్వు వస్తుంది నాకు
హలో హలో ఆ చెప్పండి ఇంకా టైం ఉంది కదా
చెప్పండి మీరే చెప్పండి మీరు నవ్వు
అయితే మల్ల నది అ సారీ సారీ అండి అయితే మల్లన దేవుని మీరు పద్నాలు ఇస్తార
అవును ఉంటయి మాకు నెల్లమ్మ పట్నాడు మల్లన్న పట్నా ఆ అవును
మేము కూడ అలానే చేస్తాం బాగ చేస్తారు ఇంకా మా సైడు
ఆ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇంటి దగ్గర పట్టణాలు కూడ వేసుకుంటాం
ఆ సేమ్ అండి మేము కూడ అలానే చేసుకుంటాం
ఉమ్
మళ్ళీ ఎవరిదైనా పెళ్లి కుదురిన కూడా పట్టణాలు వేసిన తర్వాత మ్యారజ
అవున మా సైడ్ ఏముండదా ట్ల
మా సైడ్ అట్లే ఉంటది దేవుని పట్నాలు వేస్తేనే మ్యారేజ్ చేసుకోవాలి
ఉహు
కె గల్సు గారు
ఓ
కొమరవెళ్లి వెళ్ళార ఎప్పుడైన
వెళ్ళలేద్ ఎప్పుడు మీరెలిల్లా ఎర్లిన ఎర్లిన
ఉమ్ సర్లే అండి ఉంటాన మరి
ఉమ్ బయ్